హ
హాయ్ అండి ఎలా ఉన్నారు బాన్నార
బాన్నామండి మీర్ బాన్నార. అండి
ఆ బాగున్నామండి ఏం జేస్తున్నారు అయింద అలా డిన్నర్ అండి
ఆ డిన్నర్ చేసాం మీరు చేసార అండి
ఆ చేసామండి ఏంటండి స్పెషల్ ఏం తిన్నారు సండే స్పెషల్
ఉంటది నార్మల్ గా సండేస్ అంటే
ఓ అట్లయితే మమ్మల్ని పిల్చుకున్న మీరు తినేశారు అనమాట
రండి భోజనానికి ఒక సారి
వస్తాం లేండండి ఇంకేంటండి స్పెషలు ఇంకేంటి చెప్పాలి విశేషాలు మరి
మాది మా ఫ్రెండ్ వాళ్ళ లేదండి ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ ఉంది ఇంకసారీ సెలెక్షన్ కోసం పక్ క్కూరికి ఎళ్ళాలని అనుకుంటున్నాము చూడాలండి
ఉ ఎక్కడండి ఎక్కడండి
ఇక్కడే మా పక్కూరు అండీ మా పక్క ఊరు
ఓకే అంటే ఏ ఏ ఏం సారీస్ అండి
సా ఆడ గద్వాలు అవన్నీ శారీస్ లో వెరైటీస్ ఉంటాయి కదా అండి ఆ ఇంగేజు మెంట్ కండి మా ఫ్రెండ్ దె
నిజమే అక్క అవునా ఇంకా టాండి ఇవి కంచిపట్టు కంచి శారీస్ తర్వాత ధర్మవరం శారీస్ ఇలా బ ఉప్పాడ శారీస్ అంత ఫేమస్ కదా అండి. హలో వినిపిలేదండి
అ చూడాలి ఏదో సెట్ చట్ అవ్వాలి చూ
హ
ఆ
ఓ నాకు ఇప్పుడు వినిపిస్తుందిండి నాకు మీ వాయిస్ అప్పుడే కొంచెం వినిపిలేదు
హ
హలో
ఆ వినిపిస్తుందండి ఒక నిమిషం ఉందండి అలాగే లైన్ లో
ఆ ఓకే అన్న
ఇంకేం టండి విశేషాలు ఏ కాంబినేషన్లో తీసుకోవాలను కుంటున్నారు
నను ఆరెంజ అండ్ ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ లో చూడాలి అనుకుంటున్నానండి డార్క్ కలర్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా మా ఫ్రెండ్ కోసం ఆ పిల్లది కొంచెం డస్ కి స్కిన్ ఉ సో ఆ పిల్లది కొంచం.. దస్కీస్ స్కిన్ సో బ్రైట్గా నట్ కదా
ఓకే ఓకే అలాగైతే ఉ ఏంటండి మీరు తీసుకోవడం లేదా మరి మీ ఫ్రెండ్ది అంటున్నారు కదా.
ఉ గెస్ట్ కండి వేసుకోవాలి
ఓకేం మ మ్యారేజెస్కిికి ఆక్కడ కొంటున్నారా డీ ఇంకేంటండి ధర్మవరం లో శారీస్ కు ఫేమసు కద అండి.
చూడాలండి ఏక్కడో ఉప్పాడ, కాంచీవరం అని అనరు చూడాలి ఎ ఎక్కడ తీసుకుంటా అనుకుంటును లేదండి ఇంకా ఎక్కడ అని ఫిక్స్ చేసుకోలేదు ఇంకా ఎక్ ఇక్కడని ఫిక్స్ చేసుకోలేదండి ఉ
ఓకే ఓకే అండి. అట్లయితే ఇంకేంటండి హలో
హలో అండి. హలో వినిపిస్తుందండి మాకు ఆ ఆ వినిపిస్తుంది నాకేం క్లారిటీగా ఉందండి. ఉమ్
ఉమ్ ఇంకేంటండి విశేషాలు
ఏం లేదండి. ఇంకా నార్మల్గా సమ్మర్ గాదా చాలా వేడి అండి. ఈరోజు చాలా వేడి అనిపించ్చేసింది.
ఓకే
హూమ్
బట్టి సమ్మర్ టైంలో కాటన్ శారీస్ బాగుంటాయి. గాదా
ఆఫ్ కోర్స్ బాగుంటాయండి.
కాదండి
ట్రెండ్ కి తగ్గట్టుండాలి. గాదా మళ్ళీ ఫీల్ అవుతాం కదా
అవును కాటన్ శారీస్ గానీ అని కాటన్ టాప్స్ కుర్తీస్ ఇలా అన్ని ఉంటాయి. గాదా
ఉమ్ చేయాలి ఇదొ ఒకటి ట్రై చేస్ స్తామండి. మీరు
హ్మా ఏముంది అండి మాది
లాస్ట్ ట్రిప్ ఎక్కడ ఏళ్ళారు.
లాస్ట్ ట్రిప్ ఎక్కడికండి ఎక్కడికి వెళ్ళాము. అరుణాచలంకి వెళ్ళామండి. అంతే ఇంకా మరీ ఇంక వెళ్ళలేదు. హూమ్ అలా అండి ఇంకేంటండి.
ఏం లేదండి. చెప్పాల్ల మీరే
ఏముందండి. మామూలునే ఓ ఇంగ మా సైడ్ అయితే పట్టు సారీస్ ఫేమస్ స్ మొగ్గలు ఏస్తారు. రేష్ లు ఇవన్నీ చాలా ఫేమస్ అండి. మిసైడ్ ఏంటి ఫేమస్ అండి
మా సైడ్ చాలానే ఉన్నాయండి.
హ్
ఒకటి కాదు రెండు కాదు
ఓకే ఓకే మరి చెప్పచ్చు. కదా మాకేంటో అది అదేంటో మేము వోచ్చినప్పుడు సరే ఎప్పుడన్న వోచ్చినప్పుడు ట్రై చేస్తాం. గాదా
మీరు వోచ్చినప్పుడు మీరు ఎందుకు అండి. మిమ్మల్ని నేను వోచ్చి పిలుచుకొని వోస్తాను. కదా మిమ్మల్ని మా ఇంట్లో పెట్టి కట్కొని చూసుకుంటాను. కదా మి మిమ్మల్ని తీసుకొని వోచ్చి మీరేది ఏళ్ళండి. అని చెప్పలేను కదా
అవును కరెక్ట్ మరీ మేము ట్రై చేసాం. గాదా మాకు కొంచెం ఐడియా ఉంటది. కదా ఇలాంటి ఇలాంటి ఫేమస్ అని అంటే హ్ ఓ
ఈ సారి ఏదో నాకేసి ఉన్నప్పుడు నేను వెయిట్ చేస్తాను అప్పుడు రండి
ఓకే ఓకే అండి మేము ధర్మవరం పట్టుసారీస్ కొందాం అని అనుకుంటున్నాము అక్కడ కలెక్షన్స్ బాగుంటాయి అని అన్నారు లాస్ట్ టైం కూడా
యా అఫ్ కోర్స్ నేను విన్నాను ఆ వర్డు చూడాలి
హ్మ్ సో అందుకు మేము అయితే ధర్మవరం పట్టు శారీస్ అలా చూద్దాము ట్రై చేస్తాము ఒకసారి ఎప్పుడన్నా వద్దాము ఆ వెళ్ళాలి అని ఒక ప్లాన్ చేస్తున్నాము మేము మా ఇంట్లో వాళ్ళందరము
హ్మ్
హ్మ్ నాకైతే ఒక కలర్ ఒక కలర్ థింక్ ఉందండి స్కై బ్లూ ను ఆ స్క స్కై బ్లూ ను ఆరెంజ్ మళ్ళీ తర్వాత ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకోవాలని
ఊహూ అలా ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ట్గా ఉందండి మీది
బాగుంటాయండి ఈ ఆక్కళ
బాంట అండి
ఉ అది ఆ కాంబినేషన్స్ లో బాగుంటాయండి ఫేర్ గా ఉన్న వాళ్ళకి తర్వాత అలా బాగుంటాయి
ఇంకా దాని ఎంగేజ్మెంట్ కదా చూడాలి
తన ఫేవ గా బాగుంటాయి మంచి బ్లూ కలర్ కావ బ్లూ ప్యారెట్ గ్రీన్ ఓకే
ఆ
ఆ ఓకే
దస్కిస్కిన్నా వా క డార్క్ కలర్ స హైలైట్స్ చేస్తాయి
ఆ అవును అవును కరెక్ట్ ఇంకేంటండి
చెప్పాలండి
ఏముందండి ఏమి లేదు మామూలే మీర ఎప్పుడైనా రావచ్చు కదా మాది మా ఊరికి
తప్పకుండా ఏద నాకేషన్ ఉంటే వస్తానండి
రాంండి ఎప్పుడైనా ఖచ్చితంగా నేను ఏదైనా అకేషన్ అంటే ఇన్వైట్ చేస్తాను రాండి
పక్క
మరి మేము వెళ్తున్నాము మీరు మీరు కూడా రావచ్చు కదా మీరు కూడా శారీస్ కొనడానికి మీరు కూడా అటు సైడ్ అనా కదా ఉండేది
సారీ మేము చూసి చూ చు ఎప్పుడై నా చూసుకుంటామండి ఇంకో త తన ఎక్కడో తను రావాలి కదా నాది వస్తే ఏం నేనొక్కదాన్ని దాని వస్తే ఏం కుదురుతుంది తనకు వర్క్ చాలా ఉంటది
ఊహూ
సో అలా
హ్మ్ ఓకే ఓకే నండి ట్లైతే ఇంకేంటండి
ఇ చెప్పాలండి
ఏముందండి ఏం లేదు మామూలినే ఇంకా రొటీన్ అని ఏముంది మామూలి మీరు అండి
ఇప్పుడే అండి నాకు ఇంకా ప్లాన్ చేయాల అనుకుంటున్నాం ఎక్కడన్న వెళ్దాము లాంగ్ ట్రిప్స్ కలా అనేసి టైమ్ అడ్జస్ట్ అవ్వట్లేదు చూడాలి అందుకోసమే అడిగాను మీరు లాస్ట్ ట్రిప్ ఎక్కడ వెళ్ళారు అనేసి
ఈవినింగ్ నేను మా ఫ్రెండ్ కూడా ప్లాన్ చేసాము తిరుపతి ఇలా తర్వాత అరుణాచలం ఇలా గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాలని ప్లాన్ చేసాం అనమాట నేను మా ఫ్రెండ్ సో మాక్సిమం అయితే నాది ట్రిప్పు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటది
ఓ వావ్ నైస్
ఊ సో ఫైవ్ సిక్స్
మీరు షాపింగ్ చేయారా మరి
చెయ్యాలండి అందుకే కదా రావాలి అనుకుంటున్నాము అందుకే కదా సో మంచి కలెక్షన్స్ లో తీసుకున్నాము సో సిల్క్ హౌస్ సిల్క్ శారీస్ అలా హ అలా అండి ఇంకేంటండి
ఇంకేం లేదండి
ఊ
ఇంగా టైం అవుతుంది కదా మార్నింగ్ లేయాలి యజ్యుజువల్ వర్క్స్ అంతే కదండి నా మన అందరికీ
ఆ ఆ ఓకే ఓకే అండి అట్లా చేయ్ సో మామూలు రొటీన్ లైఫ్ అంతే
అప్పుడప్పుడు అలా అకేషన్స్ వెళ్తు అంటే మనము ఉన్నాము అనీ ఒక ఫీడ్ అనేది ఉంటది వాళ్ళకు కూడా
అవును అవునండి అలా అండి ఇంకేంటండి
ఇంకేముందండి
సరే అండి అలాగైతే మరేంటండి ఉండేదా ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కాల్ చేస్తు ఉన్నండి నేను చేస్తుంటాను
పక్క అండి థ్యాంక్ యూ సో మచ్ ఇస్ ప్రజెర్ థ్యాంక్ యూ
ఓకే అండి బాయ్ అండి బాయ్ అండి
ఉ